హలో అండి
గుడ్ మార్నింగ్ అండి
గుడ్ మార్నింగ్ గాదు గుడ్ ఆఫ్టర్నూన్ గుడ్ ఆఫ్టర్నూన్ నే
ఆ బాగున్నారాండి ఆ గుడ్ ఆఫ్టర్నూన్ గుడ్ మార్నింగ్ టైమ్ ఎంతవుతుంది అదే టువెల్ థర్టీ అవుతుంది గదా ఔనౌను చూల్లేదండి సారీ సారీ ఏం లేదండి కొంచెం చెం ఇంట్లో పనుంది.
ఓహో ఏం పని జేస్తున్నారు ఎందుకు జేస్ తున్నారు
అంటే కొంచెం పండుగొస్తుంది గద దగ్గరకి ఇక చుట్టాలొస్తారనేసి సి
అవునా అస్తరా అందరూ
ఆ మా మా అత్తమ్మ వాళ్ళొస్తరు అత్తమ్మ అంటే మా డాడీ వాళ్ళ చెల్లె చిన్న చెల్లె వాళ్ళు వాళ్ళు మ పిన్ని వాళ్ళోస్తరు
అందరు కలిసి సేస్కుంటారు అన్నట్టు
ఆ పండుగక్ కలవడానికి అస్తరు కదా ఉమ్
ఉమ్ ఇంకా తిన్నరా మరి మీరు
లేదండి ఇంకా పని ఇప్పుడే అయిందండి
బ్రేక్ ఫాస్ట్ అయిందా మరి
అహా ఔట్ ఐన ఫస్ట్ టైమ్
మ్ ఏం అండిన్రు మరి
మా ఇంట్లో సేమ్యాలు వండింది మమ్మీ పొద్దున్న
ఉహూ
అన్నం తిన్న ఏం చేస్తున్రు తిన్నారా మీరు
మేము ఫాస్టింగ్ ఈరోజు
ఫాస్టింగా
మ్ మ్
ఇంకా
ఇంకా మా మమ్మీ మిషిన్ కుడ్తుంది.
ఓహో అదే సౌండా
ఇప్పుడే కొనియాలా మ్
ఇంకా మరి అయిపోయింద పని.
అయి ఈ
నేనా ఇప్పట్ వరకైతే ఇప్పట్ వరికి కొంచెం క్లాత్ చిన్న క్లాత్ అవి ఉండే అదీ మ్ ఏం పిల్లోస్కి పెట్టి పిల్లోస్కి కుట్టాము.
మెత్తల్ కుట్టారన్నట్టు.
ఆ మెత్త. ఇంకా ఏం చేస్తున్నారు మీరేం చేస్తున్నరు.
నేను గూడా ఏమీ చేస్తలేను ఇప్పటివరకి కూర్చున్నా.
ఫోన్ చూస్కుంటా ఇగ ఇప్పుడు మీతోటి మాట్లాడ్
ఆహా ఇగ ఇంకా మరి ఈరోజు కర్రీలో ఏం వండాలన్కుంటుం
ఇఫ్తారులో ఏమనా సంథింగ్ చేంజ్ అండాలే అది మొహబ్బ షర్బాత్ అని అన్నది మాఫ్ ఫ్రెండ్ ఒక్కతే అయితే అది చూసిన
ఆహా చేయండి. కొంచం పనుంది నాక్కూడా ఏం చేయాలి.
ఏం పని?
ఏంటిది?
ఏం పని ఉన్నది.
ఇంకొంచం పనుంది అదే చెయాలుంది. చేయాలిగా ఇవి కొంచెం బట్టలున్నయి.
ఎంత చేసినా ఒకటి ఒకటి ఉంటనే ఉంటది.
అవును.
ఇక్కడ చేస్తే అక్కడ ఉంటది అక్కడ చేస్తే ఇక్కడ ఉంటది.
అదే గదా అందుకోసమే మేం ఇబ్బంది పడుతున్నం.
ఇంట్లో ఎవరెవరుంటరు? ఇంట్లో ఎన్ని మంది ఉన్నరు ఎవరెవరుంటరు మీరు.
మా ఇంట్లో అందరు అంటే మా మా డాడీ, నేను మా తమ్ముడు మా మామ్ మీ ఇంట్లో
మా ఇంట్లో నేను, నా తమ్ముడు, నాన్న, మమ్మీ.
ఓకే మమ్మీ ఏం చేస్తుంది. హా స్కూల్కెల్తాన్లు.
మీరు ఏం చేస్తున్నారు?
ఏం లేదు ఖాలిగే కూర్చున్న
హు హుమ్
ఇంకా మీరు మీ మమ్మీ ఏం చేస్తుంది.
మా మమ్మీ బట్టల్ కుడ్తుంది.
దఓహో అన్ని డిజైని కొడుతుదా మమ్మీ
ఆ అన్ని డిజైనింగ్ ఒస్తది ఆ వస్తాయి
ఆహా బా కూడతారా మీరు కూడా ఇంట్లో బయటి కూడ కూడతారా, ఆ ఉ
అప్పుడప్పుడు కుడతా ఫ్రెండ్స్ వాళ్ళది ఏమన్నా అంటే డిజైనర్ ఉ
ఒకే ఇంకా మరి ఏంటి విషయాలు ఆ పండుగ రోజు బిర్యానీ డబుల్కమీట లేకపోతే సేమియా, షేర్కుర్మా చేసి
ఉ అందరూ వస్తారా
ఆ ఆచ్చే వాళ్ళుస్తారు ఉగాగూడనుచి పండుగలక్
మీరు వెళ్తారా ఎక్కడైనా
హ మా పెద్దమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తాం
ఉ
మీరు ఏళ్తారా ఎటైనా
ఆ మేము ఇక్కడనే ఉన్నది, మా అమ్మమ్మ ఇక్కడనే వెళ్దాం, లేకపోతే వాళ్ళే మాన ఇంటికి వస్త
ఓహో ఇంక మీ
ఈ పండుగ అయిన తర్వాత ఇంకా ఏం పండుగ ఉంది
ఎంటిది
పండుగ తర్వాత ఎం చేస్తారు మీరు
పండుగ తర్వాత ఇక ఏం లేదండి ఖాళీగానే ఉండాలి మ్యారేజ్ ఉంది. మా ఫ్రెండ్ వాళ్ళది ఇద్దర్ ఫ్రెండ్స్ మ్యారేజ్ ఉంది దానికి ప్రిపేర్ కావలండి
గ్రా
హ హలో
అవునా డ డాన్స్ సరా మీరు
మీ వాయిస్ బ్రేక్ అవుతుందండి.
హలో మీ సప్తసాంగి
అందు సంస్కృతికరువ ఏది సమ్ సిటీకమ్ ఇప్పుడు ఇన్నబడుతుందా
మీ వాయిస్ నాకు వస్తలేదు సిగ్నల్ కావచ్చు
ఇప్పుడు వస్త్ ఇప్పుడు వస్తుందా
ఆ ఇప్పుడు ఫ్రెండ్ అల్లది
ఏం చేస్తన్నా మా ఫ్రెండ్స్ వాళ్ళు
ఎక్కడా ఎక్కడ పెళ్ళి
ఇక్కడనే లోకల్ మా మా ఇటే మా ఇట్ సైడ్ ఏ
అవునా వెళ్తారా మరి
ఆ
మీరు త్రీ డేస్ ఆ ఫైవ్ డేస్ అ
ఏమో చూస్తాం బాగా దూరం ఉంది. ఒక ఫ్రెండ్ త్రీ డేస్ ఉంటదండి త్రీ త్రీడేస్ ఉమ్
హుఉమ్
హల్ది ఫంక్షన్, నిఖా
హ్మ్
అహ్ ఇదే ఈ పండుగ రోజు కొంటాం కదా అవి ఉన్నాయి ఇంకా పాత డ్రెస్సెస్ ఉన్నాయి అవి కొనుక్కుందాం అని అవేసుకున్నా అం తొడుక్కుందాం అనేసి చూస్తున్న
అవును
మ్మ్ ఇప్పుడు ఎలా అయినా పండుగ రోజు కొత్త బట్టలు వేస్కుంటాంకదా
అవునవును
అదే ఇంగ అదే వేసుకుందాం అదే తొడుక్కుందాం అనేసి ఉంది నా ఉమ్మ్
ఉమ్
ఇంకా చెప్పండీ
మమ్మీ ఎంవండింది ఈరోజు
మా మమ్మీ ఇప్పుడైతే పప్పు ఆ ఇది మన ఏమంటారు పప్పు ఇంకా మామిడి కాయ పప్పు వండింది
ఒహో మీసైడ్ ఇంటిసైడ్ చెట్లున్నాయా మామిడి కెరి
అవునున్నయి
అవునా ఐతున్నాయా ఇప్పుడు
ఆ అవుతున్నాయి చిన్న చిన్నగా అవుతున్నాయి
అవునా
ఆ మీ ఇంటి సైడ్ ఉన్నయా
ఏమి చెట్టులు లేవు మా ఇంటి సైడ్ అయితే అది మునక్కయ్ చెట్టు ఉన్నది ముందు అంతే
మునక్కాయ అవును కర్రీ కొంచెం బావుంటది
హ్మ్
తింటరా మీరు
ఓ బాగా తక్కువ
అవును మామిడికాయల్ ఇష్టమా మీకు
అ మామిడికాయైతే ఫుల్
ఓహో మామిడికాయల్ అంటే బాగా ఇష్టమా
మంచిగుంటది కదా జూస్స్ అది
హా తియ్యటి మామిడికాయాలు బావుంటయి వావ్ నైస్ అవి తినాలి మంచిగుంటయ్ ఇప్పుడు వెళ్తే గదా
హ్మ్మ్ ఇప్పుడు కర్రీ వి చేసుకోవచ్చు కదా
అవును వస్తే ఇగ ఇపుడు స్టార్ట్ ఇగ మామీడీ కానీ తోట పరిహం బావుంటది
నీకు ఇష్టమేనా
చాలా ఇష్టం
ఉహు అవున్ మీ దగ్గర సామీ సైడ్ చెట్లున్నాయి గదా. ఉహు
అది మామిడికాయ కొంచెం పెద్దగయినంక కట్ చేసి దాంట్లో ఉప్పు కారం వేసి తినాలి లేకపోతే చెక్కెర వేసి తినాలి బాగుంటది.
ఔనా
చక్కర్తో తింట్టం మేము నాకు కూడా తెలివకపోతుండే మా కాజన్స్ వాళ్ళు తింటారు కదా అలాగే ఒకసారీ రుచి చూపి తయారైతే అప్పట్ నుంచి నచ్చి తింటున్నం మా కజిన్స్ వాళ్ళు కట్ చేసి దాంట్లో చక్కర వేసి తింటరు.
అవునా పప్పు ఏస్తరు అని నాకు తెలుసు గాని ఈ చెక్కర ఫస్ట్ టైమ్ వింటున్న.
చిక్కెర చిక్కెర గుడ వేస్తరు పచ్చి మామిడికాయకి.
ఓహో అవునా చూడాలి మరి ఒక్సారి
ఆ మి టైం అయిపోయిందండి?